నమస్కార్మ్ అండి
నమస్తే అండి
మీతో మాట్లాడ్డం మాకు చాలా సంతోషంగా ఉంది
మాక్కూడా చాలా సంతోషంగా ఉందండి
ఇటీవలే కాలంలో వర్షాకాలం మొదలైంది కదా మొన్నటి వరకు ఎండలు అసలు తట్టుకోలేకపోయాం కదండి
అవునండి చాలా ఎండల వల్ల ఏ పనిచేత్న ఏసీలు కూడా ఈ పని చేయట్లేదు ఏంటి అనిపించింది అంతా ఏం
హ్మ్ నేను ఇ నేను ఇటీవల న్యూస్ లో కూడా చూసాను అమెరికా అట్ టైమ్ లో బాగా ఎండ్ల వల్ల రోడ్ లో తారు కూడా మెల్ట్ అవుతుందంటండి
అవునా అండి నేను గ అంతగా గమనించలేదు కానీ నిజంగానే ఎండలు ఆ రీతిగనే ఉన్నాయి నిజంగా ఆ ఎండ్ల వల్ల చిన్న పిల్లలు ముసలి వాళ్ళు అయితే చాలా మంది చనిపోయారు
ఉమ్మ్ దానివల్ల బయటకి వెళ్ళడానికి కూడా ఇంట్లో ఉండడానికి కూడా చాలా కష్టపడ్డాం కదండి
అవునండి చాలా మంది కొత్తగా ఏసీలు కూడా చాలా మంది కొనుకుంటున్నారు ఎండలకి తట్టుకోలేక వాళ్ళ జీవనాశయంలో అది ఒక భాగం అవ్వాలని
ఇందుకే ఆ ఆ అలా అందుకే అనుకుంటండి రేట్లు కూడా ఏసీకి చాలా పెంచేసారు ఇది వరకు ముప్పై ఎ వేలు ఇరవై వేలుకి వ చ్చేది ఇప్పుడు నలభై యాభై వేలుకి పెరిగింది అంటున్నారు
అవునండి మన జీవితంలో మనీ అందరూ సంపాదించడానికి చాలా దారులు ఎతుక్కుంటున్నారు ఇప్పుడు అందరి చేతిలో డబ్బు ఉంది కాబట్టి ని త్యవసరాలు కూడా అంతగా పెరిగినయ్ పూర్వం అయితే నా దగ్గరది ఉంది నీ దగ్గరది ఉందా నాకు అది ఇవ్వు నేను ఇది ఇస్తాను అని వస్తు మార్పిడి చేసుకునే వారు కానీ ఈ కాలంలో
మాట్లాడ్డానికి మ్ కొంచెం గ్యాప్ ఇవ్వండి ఇటీవలె కాలంలో అలాంటివి ఏమీ లేవు కదండి
అవునండి అలాంటివి ఏమీ లేవు ఏ చూడలేం కూడా
ఇది వరకు ఏంటంటే ఎండుమిరగాయలు ఇస్తే మిరియాలు ఇవ్వడము లేకపోతే ఉ ప్పిస్తే భీమివ్వడము అలాగ వస్తువుకి వస్తువు అనేది మార్పిడయ్యేది
అవునండి ఇది వరకు అయితే రూపాయిస్తే నాలుగు చాక్లెట్స్ వచ్చాయి
ఇప్పుడు అదే రూపాయ్ పెట్టె చాక్లెట్ కూడా రావడం లేదు
అసలు రూపాయే కనిపించడం లేదు కానీ ప్రజలు మారి కొంచెం ఆ రూపాయికి కొంచెం వాల్యూ ఇస్తే దేశంలో ఇతర దేశాలకు మన రూపా వాల్యూ ఏంటనేది భారతయులుంగా మనమే తెలిజేయాలి
అవును మనని ఇండియాని రూపీ కింద చూస్తారు అలాంటిది ఆ రూపాయి అంతరించిపోతుంది
అవునండి అమెరికా చూసుకుంటే అక్కడ డాలర్ ఎక్కడికి వచ్చేప్పటికి వంద రూపాయలు అవుతుంది
హ
మనము దీన్ని బట్టి అర్ధం చేసుకోవాలి మన రూపా ఎంత కిందకు ఉందో
ఆ కిందకే కాదండి ఇటీవల కాలంలో పెట్రోలని ఆయిల్ రేట్స్ అని ఇవన్నీ పెంచేసారు ఒకానొక టైమ్ లో పెట్రోల్ కూడ దొరకలేదు మొన్న మొన్నా టూ మంత్స్ కర్తమనకు
అవునండి అప్పుడు రష్యాను అమెరికా యుద్ధంలో మన మన ట్రాన్స్పోర్ట్ అమెరికా నుంచి మనం ట్రాన్స్పోర్ట్ చేసుకునేది అలాగే రష్యా నుంచి మనం తీసుకునేది అన్ని ట్రాన్స్పోర్ట్ సముద్ర నగర ఆగిపోని చాలా షిప్స్ సముద్రంలో కూడా చాలా షిప్స్ మీద బాంబులు వేడి జరిగి చాలా రిస్క్ అయింది అయినప్పటికీ సక్సెస్ఫుల్ గా మన భారతదేశానికి రావడం అనేది మనం కొంచెం సంతోషించదగ్గ విషయం
మనకు భారతీయులు ఆ యొక్క లోటుని కూడా చాలా ముందుకు కానే మేలుకొని ఎదురుకు నెట్టుకుంటూ వచ్చారు ఇటీవల కాలంలో ప్రభుత్వం కూడా ఒకంది ముందందస్తు ముందు అడిగేస్ ఉందని నేను నమ్ముచున్నాను
అవునండి ఎంత ముందడు గేసినా ఇంకా చాలా చాలా మార్ లు రావాలి నాకు అనిపిస్తూ ఉంటుంది మన ప్రభుత్వం వాళ్ళకు మాత్రమే అంటే వాళ్ళ వంతు వరకు మన కుటుంబంలో మనకు ఎలా నిత్య అవసరాలు ఆ నాకు అన్నీ ఉన్నాయి మా పిల్లలకు ఇ అన్నీ ఉన్నాయి అది మనం ఎలా అనుకుంటామో నేటి సమాజంలో రాజకీయం కూడా అలానే ఉందని నేను భావిస్తున్నాను
అసం రాజకీయం అనేది ఇప్పుడు అందరు పార్టీలు పెట్టేస్తున్నారు ఎలాంటింటే పార్టీ పరంగా ఉన్న వారికి కేే హెల్ప్ చేయడము లేద మన పార్టీలో ఉన్నారా లేదా అని చూడడం ఇది ఎక్కువైపోయింది
అవునండి నిరుద్యోగం వల్ల చాలా మంది బాధపడుతున్నారు కూడా
అవును అందువల్ల నిరుద్యోగులు గానీ లేకపోతే నిత్యావసరాలు కావాల్సిన వేరే వాళ్ళు కూడ ఉంటారు వాల్కి ఆ అవసరం ఉండి కూడా వాళ్ళు ఆ అవ్స్రన్ని చేయించుకోలేకపోతున్నారు
అవునండి నేటి సమాజంలో ఏది మన దగ్గరకి రాదు మనమే కల్ గుర్తించుకోవాలి అది మన ప్రభుత్వం గుర్తించి కొన్ని క్యాంప్స్ గానీ కొంత అవేర్నెస్ కానీ ఇప్పుడు యూత్ చాలా మంది మొబైల్స్ వల్ల మన్ అందువల్ల డ్రగ్స్ వల్ల గో ోర్కా వల్ల విటిల వల్ల సినిమాల వల్ల చాలా పాడైపోతున్నారు కానీ వాళ్ళకి అవేర్నెస్ గా ఏదైనా చిన్న చిన్న స్టూడెంట్ అసోసియేషన్ మీటింగ్స్ పెట్ ట్టి ఆ అవేర్నెస్ వాల్ళక్ తీసుకురావడానికి గవర్నమెంట్ ఒక టీమ్ నెస్ అలా చేయ్యాలంటే చాలా రకాలుగా చేయ్యోచ్చు
ఇటీవల కాలం ఇటీవలి కాలంలో మా ఊరిలో కూడా కొంతమంది కుర్ర వాళ్ళు కొట్టేసుకొని కేసు కాని వెళ్ళడం జరిగింది వాళ్ళ యొక్క ఫ్యూచర్ అనేది ఏమవుతుందంటే ఆ కేసు వల్ల డ్యామేజ్ అవుతుంది కదా ఏమ్ నా ఫర్దర్గా జాబ్స్ కానివ్వండి
ఇప్పుడు చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్ద వాళ్ళ వరకు వాళ్ళకి వాట్ ఈజ్ నెక్స్ట్ మనం మన తల్లిదండ్రులు స్టేజ్ లో ఉన్నప్పుడు మనమే ఎలా చేసుకుంటే ఇప్పుడి నుంచి మన కట్టడాన్ని మనం ఎలా బిల్డ్ చేసుకుంటే మనం దాంట్లో మంచిగా ఉండగలం అనే ఆలో సరం లేదు ఫోన్లు ఉంటేనే లోకం అంతా వాళ్ళ చేతిలో ఉంటుంది
తల్లిదండ్రులేమో మనకంటే ఎక్కువగా మన పిల్లలు ఉండాలి మనది ఇది మనది ఇదే కదా మన పిల్లలనెది కాకుండా ఉండాలని వారిని కాలేజీకి పంపడం గానీ వారికున్న స్థాయి కంటే ఎక్కువగా చదివిస్తున్నారు
అవునండి నేటి సమాజంలో అయితే వాళ్ళు తెలుసుకునే వాళ్ళు చాలా తక్కువ మంద్ ది వంద మంది లో ఎట్లీస్ట్ ఒక ట్వంటీ మెంబర్స్ కూడ తల్లిదండ్రులు హిస్టరీ ట్ గా ఉండడం వాళ్ళ ఫ్యూచర్ కోసం వాళ్ళు కష్టపడడం తల్లిదండ్రులు కష్టాన్ని అర్థం చేసుకునే వాళ్ళు వెళ్ళ మీద తో పెట్టుకోవచ్చు నిజంగా నా దృష్టిలో అలాంటి తల్లి అలాంటి పే పిల్లలు ఉంటే పేరెంట్స్ చాలా అదృష్టవంతులు ఆస్తి లేకపోయినా అలాంటి పిల్లలు ఉంటే చాలు వాళ్ళకి
ఇటీవల కాలంలో డ్రంక్ అండ్ డ్రైవ్ కానీ గంజాయి కేసులు అనేవి కూడా రీసెంట్గా మా యొక్క లోకల్లోనే చాలా నమోదవుతున్నాయి అవి చూస్తుంటే మన పిల్లల్ని మనం ఎలా పెంచాలా అనే భయం కూడా వేస్తుంది
అవునండి అందుకనే మనం అదే చెప్తున్నాను నేను ఎవరో ఏదో కల్పిస్తారు ఏదో చేస్తారని కాదు ప్రతి మనిషికి అవేర్నెస్ రావాలన్ టే అది ఒక లీడర్ అనేది ఉండాలి ఆ లీడర్ స్థానంలో ఉన్న మన ప్రభుత్వం దానికి స్టాండ్ కొని ఒక టీమ్ నేసి ఎక్కడికక్కడ కొంచెం మీటింగ్ స్ కండక్ట్ చేసి యూత్ ని అవైర్నెస్ చేసి వారిలో ఒక ఏంటంటే మొ టివేషన్ ఇచ్చి వాళ్ళలకు కొత్త ఉత్సాహాన్ని ఇచ్చి వాళ్ళు ప్రోత్సహిస్తే ఇది అట్లీస్ట్ కొంత వరకైనా త తగ్గుతది ఈ అవేర్నెస్ అనేది ఒక స్టూడెంట్స్ కే కాదు తల్లిదండ్రులకు కూడా ఇవ్వాలి ఎందుకంటే చాలా మంది తల్లిదండ్రులు పనికి వెళ్ళిపోతారు ఆ మా పిల్లాడు చదువుకుంటున్నాడులే అనుకుంటారు కానీ ఏం జరుగుతుంది అనేది అందరికి తెలుసు అవును
తల్లిదండ్రులకి ఎడ్యుకేషన్ లేకపోవడం వల్ల లేకపోతే వారికి లోక జ్ఞానం అనేది తెలియదు పోవడం వల్ల అని నేను అనుకుంటున్నాను
అవునండి తెలికపోవడం అంటే వాళ్ళకున్న అంటే వాళ్ళకి జీవనం గడవాలంటే వాళ్ళ డ్యూటీలకి వెళ్ళాలి పనులు కెళ్ళాలి పిల్లలు పిల్లల మీద నమ్మకంతో వాళ్లు వదిలి పెడతారు కానీ పిల్లలు ఇలా చేస్తున్నారని తెలియదు కాబట్టి ఆ వయసు లో ఉన్న పిల్లలు ఎలా బిహేవ్ చేస్తారు అనేది ఒక అవేర్నెస్ తల్లిదండ్రులు కూడా పెడితే తెలుస్తుంది అట్లీస్ట్ కొంతమంది జాగ్రత్తగా ఉంటారు కదా
జాగ్రత్తగా ఉంటారు ఇటీవల కాలంలో స్కూల్ ఫీజెస్ కూడా చాలా ఎక్కువగా ఉన్నాయి అ అంటే అది అధికమైన పెంచడము ఈవిన్ యుకేజి ఎల్కేజీ కే యాభై వేలు అరవై వేలు తీసుకుంటున్నారు అంటే ఎలాగైనా కష్టపడి అనే దాని మీద ఇలా చేస్తున్నారని మేము అనుకుంటున్నాం
అవునండి ఎందుకంటే ఎదుటి వాళ్ళ అవకాశం పక్కన వాళ్ళకి బిజినెస్ అవుతుంది ఈ సమాజంలో
అవునండి
ఒక విద్య కాదు నీరు కూడా మొన్నటి దాక మా ఊర్లో ఫిల్టర్ వాటర్ ప్రభుత్వం ఫ్రీగా పిచ్చింది అప్పుడు దాన్ని ఫైవ్ రుపీస్ ప్పస్ చేసారు దాన్ని ఏమనాలి సగటు కూలి పనికి వెళ్ళి వంద రూపాయలు వచ్చే వాళ్ళకి ఫైవ్ రూపీస్ ఫీజు అక్కడ ఖర్చు పెట్టడం అనేది అదొక పెద్ద విషయమే
ఐదు రూపాయలే కదా తక్కువే అను కుంటారు కలాంటి అలాంటి వంద మంది వెలితే వెలితే వంద ఐదులు ఎంత అవుతుంది ఎక్కువ అమౌంట్ అనేది వాళ్ళకి వస్తుంది కదా ఇటీవల కాలంలో వైద్య విద్య విద్య నీరు అనేది కూడా వ్యాపారం కింద చేసేసారు
అవునండి ఒక్క ఆహారమే కాదు ఆహారం కూడా అంతే మనం ఏదన్నా వంట చేసుకోవాలంటే చేసుకోవాలంటే ఎన్ని అవసరాలు కావాలి అన్నిట్లికి మనం ఎంతో కొంత వన్ పర్సెంట్ అయిన జిఎస్టి పే చేస్తాము కొనుక్కుంటాము తెచ్చుకుంటాము తినడానికి తాగడానికి చదవడానికి ఆరోగ్యానికి మనం వేసుకునే బట్టలకి మనం నడిచే రోడ్డుకి మనం ఉండే ఇంటికి
అన్ని కూడా జిఎస్టి అనేది వేస్తూ ఉంటారు ఈవెన్ సోప్ కొనుక్కున్న దాంట్లో వన్ పర్సెంట్ టూ పర్సెంట్ జిఎస్టిదనే పడుతుంది అలాంటివి మన ఇంట్లో ఎన్ని నిత్య అవసరాలు ఉంటాయి
అవునండి అందుకనే చెప్తున్నాను నేను అది కొంత వరకు తెలుసుకుంటే మంచిది కానీ ప్రజల్లో కూడా మార్పు మార్పు అనేది కనిపించాలి మనం ఎన్నుకునే నాయకులు ఎంత వరకు మనకు తిరిగి ఇవ్వగలరు అప్పుడు మనం ఒక పది రూపాయలు ఒక చోటన పెడితే పెడుతున్నాము అంటే ఆ పది రూపాయల నుంచి మనకి ఎంత తిరిగి వస్తుందని మనం ఆలోచించాలి మనం పే చేసే జిఎస్టి మన లైఫ్ అంతా కలుపుకుంటే చాలానే అవుతది
అవును అది ఏమన్నా ఎదిరికిస్తున్నార అంటే మీరు నడిచే రోడ్లు ఎక్కడ నుంచి వస్తున్నాయి మీ వాడేవి ఇంటి పన్ను అని నీరు పన్ను అని ఎన్ని పన్నులు వేస్తున్నారండి చాలా పన్నులు వేస్తున్నారు ఒక్కో ఇంటికి ఎనిమిది వేలు ఎనిమిది వందలు వెయ్యి రూప్ పాయలు లేకపోతే పదిహేను వందలు అలా వేస్తున్నారు అలాంటివి ఎన్ని ఇళ్ళు ఉ టాయ్ ఒక గ్రామంలో ఆ డబ్బుంతా ఏం చేస్తుంది అని ఎవ్వరూ ప్రశ్నించరు
రైతుకి బోరు బిల్ అండి రైతు ఒక నేను ఒక రైత్ రైతు బిడ్డనే కనీసం ఇంట్లో రైతు అదే ఇదేంటి మోటార్ పన్ను కట్టడానికి ఎంత పే చేయాల్సి వస్తుంది ఆ రైతు కుటుంబంలో ఒక్కోసారి అది కూడా లేని వాళ్ళు చాలా మంది ఉంటారు
అలాంటి సమయంలో కన్ కట్టించుకునే వారు ఎంతగా వాళ్ళని హింసించి న్చి బాధపెడతారు అంటే ఉ ఉ ఇంటికి ఒకటికి రెండు సార్లు వచ్చి వాళ్ళని పదే పదే అడగడము అయ్యో అంత కూడా లేవా మీ దగ్గర ఇంత వ్యవసాయం చేస్తూ న్నారే అంటారు కానీ వ్యవసాయంలో ఏమీ మిగలదని ఎవరికీ తెలియడం లేదు
అవునండి ఏమి మిగులవ రావడానికి వ్యవస్ బానే వస్తాయి కానీ పెట్టుబడు లు అప్పుడు దాకా రైతు చేసిన అప్పు బతకడానికి తీసుకున్న అప్పు అన్నీ కడితే రైతు దగ్గర ఏం మిగులుతాయిండి కనీసం పండించిన తర్వాత రైతు ఇన్ కొట్టు దగ్గరకి వెళ్ళి ఏదన్నా తెచ్చుకుని తిన్నాడానికి కూడా తన దగ్గర డబ్బులు లేవు ఉండవని విషయం నాకు తెలుసు అలాంటిది కూడా కొంచెం ప్రభుత్వం తెలుసుక్ కొని మారితే చాలా బాగుంటుందని నేను భావిస్తున్నాను
నేను కూడా అలాగే బ్రావిస్తున్నండి మీతో మాట్లాడడం మాకు చాలా సంతోషంగా ఉంది
మాకు కూడా చాలా సంతోషంగా ఉంది ధన్యవాదాలు
ధన్యవాదాలు అండి